ఆ నమస్కారం ఇప్పుడు పాలు ఆ పిల్ల బా చేసి ఏం లేదు కోర తినలేదు ఇంకా ఆ ప నను పర ఆలూగడ్డ
ఆనుగంటనా
అది ఉంటుది అంటాడి పొలగాడు పొలం ప ముగు పుంజ అంటాను తిన్న రాం మీరు అ దంగి పేడద ప
నేను కోడిగుడ్డు తినను గోంగూర పచ్చడి చేసి
పచ్చిగ పుల్లపుల్ల గా మంచిగ ఉంటదా అండి
ఆ వేడి వేడి అన్నం లో మస్త్ అనిపించి తిన్నా తింట అంటే తినబుద్దు అయింది
హ్మ్ మరి
అంత బాగుం టదని ఎక్స్పెట్ చేయలేదండి గోంగూర పచ్చడంటే నాకు కూడా చాలా ఇష్టం గాని ఎట్లా మేము వచ్చి వండు సరిగ్గా పది అయింది కదా పదింటికి ఏంటి త అనుకున్నాం మధ్యాహ్నం ఒక్కటే పూటగా తినేను అనుకున్నాం కాని గోంగూర పచ్చడి నూరతానే ఓరిలు వచ్చినాయి నాకు
అవునా ఎట్లా అంటే మంచిగా ఉంటదండి అల్లా పల్లీలు టమాటా ఇంకా కొంచెం రెండు టమాటాలు పండినే పండినే వేయాలండి ఇంకా మస్త్ టేస్ట్ ఉంటది ఇంకా నువ్వులు కూడా చేస్తే బాగుంటదండి
అవునా నేను టమాటాలు నువ్వులు ఏమి వేయలేదు లేగానే
వేడి వేడి అన్నంలో మంచిగా ఉంటది గాని జ్వరం వచ్చినప్పుడు తినాలనిపిస్తుందిండి పుల్ల పుల్లగా గోంగూర పచ్చడా అది కానీ జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు తినొద్దట అండి గోంగూర పచ్చడ వాతం లెక్క వస్తదట
అవునా విష తెలవదు నాగ గానే నేనతే బా తింటాండి గోగుర పచ్చడం
ఆ
గగ ప చ ఒక చెకజయనే
చేస్తున్నాండి
సరే సార్ ఇట్రా నడకరా ఇంకా నీడక నాకుడా ముప్పై రూపళ్ళ ఇరవై రొండు రూపాలే ఉన్నాయి నేను బి తింటూ గడలేదవో గద్దే పిడి వేసినాయి